హాయ్ సిస్టర్
హాయ్ సిస్టర్ బాగున్నావా
ఆ బాగున్నా, మీరు బాగున్నారా?
బాగున్నా, ఏం జేస్తున్నారు?
ఏం లేదు ఖాళీగా కుర్చున్న, మీరేం జేస్తున్నారు?
ఇగో ఇందాకే బయటికి యెళ్ళేసి వచ్చాను.
అవునా!
టమాటో ఇట్లా తోటలో చిన్న ఆ ఇంట్లో పండిస్ ఇస్తరన్నమాట, నాకన్న తోటకూర ఉంటే ఉమ్ ఇగ తోట కూరుంటే తీ కోసుకొచ్చాను. ఈవినింగ్ కల్లా అవుద్ది కదా అనేసి కోస్ పెడుతున్నా
అవునాహా తిన్నారా?
ఆ తినేసాను, లంచ్ అయిపోయింది. మీది
ఆ తినేసిన
ఏం జేస్సిరు, స్పెషల్ ఏంటి ఈరోజు
టమాట కర్రీ జేసా.
అవునా!
ఆ మీరేం జేసారు?
నేను నిన్న ఈవినింగ్ జేసాను. ఆ పప్పు టమాటా ఇగ పిల్లలు నేనే ఉండ గాబట్టి పిల్లలకి అదే పంపించాను. ఏ సార్ లేరు. ఈవినింగ్ దింటారు అన్నమాట ఫాస్టింగ్
అవునా!
ఉమ్ సో ఇగ ఈవినింగ్ కోసం ప్రిపేర్ జేస్తున్నా, వంటలిగా
ఇప్పనుంచే సా స్టార్ట్ జేసారా?
ఇప్పనుంచే స్టార్ట్ జేస్తేనే, మళ్ళీ త్రీ థర్టీ కల్లా పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళకి స్నాక్ చేయాలి గదా
అవునా!
సో ఇవి ఇప్పటి నుంచే స్టార్ట్ జేస్తే, ఇవి కట్ జేసేసరికి అదే టైం అవుద్ది. ఈ కొంచెం తోట కూర కట్ జేస్తే, టైం చాలా బడుతది దీనికి
అవును. ఆకూరలకు టైం పడతది. తోట కూరగాని
అవును. అందుకే ఇగ కట్ జేస్తున్నాం.
అవును.
ఉమ్ ఇంకేం కూరలు
ఏం లేదు.
ఎన్ని కాల్స్ అవుతున్నాయి ఏంటి?
కాల్స్ చాలా మంది బిజీ బిజీగా వస్తుంది సిస్టర్ ఎవరు మాట్లాడట్లే, కాల్ మాట్లాడుతున్నా అంటరు
టైం నావి గూడా ఉన్నాయి ఇంకా, నేను నేను జేస్తూ నేను జే స్తు గూడా అందరు అట్లనే అంటున్నారు.
నే అంటున్నా ఎవరు లిఫ్ట్ చేయట్లే, యెవళ్ళితో మాట్లాడాల్నో తెలియట్లేదు.
అదే అదే బిజీ బిజీ ఒకరితోనొకరు ఎవ్వరు ఒకరినొకరు అంట అంటట్లేదు అసలు
ఆ అవును.
ఉమ్
మార్నింగ్ నుంచి ఒక టూ కాల్సే మాట్లాడిన ఎవరు టైం లేదంటే
అవునా!
ఉమ్
అవును రా ఎవ్వర్ని అడిగిన
ఎవరైనా మాట్లాడితే తొందరగా కంప్లీట్ జేస్తే, అయిపోద్ది గదా అంటే ఎవ్వరు టైమివ్వట్లే
అవునవును ఉమ్ ఎక్కడా అసలు కంప్లీట్ అంటా నావి అసలు నాకు వర్క్ వచ్చి ఇప్పటికి ఫోర్ ఫైవ్ డేసా ఇప్పడి గూడా నాది కంప్లీట్ కాలేదు.
అ ఇంకా ఎన్ని కాల్స్ ఉన్నాయి సిస్టర్ మరి మీకు
ఉన్నాయి ఇంకా సెవెన్ కల్ళ సెవెన్ అల్లా ఉన్నాయి
ఉవునా
వలు ఉన్నాయి ఇంకా ఇంకోొటి ఏంటంటే ఇంట్లో పని కూడా అవ్వట్లేదు
ఉ మన కూడా టైం ఉండాలి వాళ్ళు టైం ఇయ్యాలి రెండు కూరట్లేవు
రెండు కుదరట్లేదు ఈవినింగ్ టై లో టైం అంటే వంటంది అంది అసలు టైం కుదరట్లేదు చూడాలిగా రేపు రెపటికల్లా కంప్లీట్ చేయాలి మొత్తం
ఆహా
అందుకే ఎవరి దైనా నెంబర్ ఉంటేను అనేసి అన్నాను
ఆ ట్రై చేయండి తను మాట్లాడితే మాట్లాడుతాది తను ఫ్రీగా ఉంటది చెప్పిన
మాట్లాడింది తనకు కూడా నేను మాట్లాడాను
అవునా
హమ్ హమ్ ఏమీకె ఏ ఫ్రీ అయ్యాను కొంచెం
హమ్ హా
చెప్ప ఇంకేంటి మరి విషయాలు ఏం చేస్తున్నారు అత్తము వాళ్ళు
మా అత్తమ్మ వాళ్ళంటే వాళ్ళు విలేజ్ లోనే ఉంటారు మేం వీళ్ళ దగ్గర ఉంటాం
ఆ హా
అ
మరి ఇప్పుడు జాబ్స్ కి ఏమైనా అప్లై చేస్తున్నావా నువ్వు
ఆ చేసినా నేను అప్లై
ఉమ్
పడ్డప్పుడు వస్తా లేదు బీయిడీ కాదు డిగ్రీ
ఆ డిగ్రీ డిగ్రీ
ఆమ్
అంటే దేని పరంగా ట్రై చేస్తున్నావు ఏదైనా పర్లేదా లేకపోతే టీచింగ్ వర్క్ లోకి వెళ్తాం
టీచింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకు
అంతే గా
ఆమ్
హమ్ అదే అదే
ఇంకా సిస్టర్ ఏం చేస్తున్నారు ఏం సంగతులు టీవీ చూస్తావా నువ్వు
ఆ చూస్తా టీవీ
ంట ఏ ఎక్కువగా చూడను నాకు టైం దొరుకదు అయినా అది ఓపెన్ చేసినా ఏం చూడాలి ఏం చూడాలి అని అది వెతకడంలోనే అంత సీరియస్ సల్వాట్వరా
లే అ మాకు కూడా అలువాట్లేవు
హమ్ సలవాట్లు ఈ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో మళ్ళీ ఖాళీ టై లో ఏమైన్నా చూడాలి అని టీవీ ఆన్ చేస్తామ ఏన్ చూడాలి ఏన్ చూడాలి ఏన్ అవి చూడ్డంలోనే అయిపోతా అన్నమాట ఇంకా ఆ ఇక చూసేది ఏం లేదు మళ్ళీ పిల్లలు వస్తారు ఇమడు చూసుకుంటారు ఏదనా మంచి మంచి మూవీ పెట్టుకుందాం చూసే అని ఇంట్రెస్ట్గా కూర్చుంటాను. కూర్చునే సరికి ఏదోఓక ప వన్నంటే ఇగ మధ్యలో లేచేసరికి ఇంట్రెస్ట్ అంతా పోద్ది
ఉహు అవునా
మ్ అలా ఉంటది
హు హు అంటే ఇప్పుడు మీ సార్ ఫాస్ట్ టింగ్ ఉంటున్నరు అన్నారు కదా ఏమన్నా స్పెషల్స్ ఇట్లా ఎస్తారా మరే
చేస్తా ఈవినింగ్ అవ్వగానే ఏదన్నా బోండా ఆయిల్ ఫుడ్ కొంచెం పెట్టేస్తా ఫ్రూట్స్ కోస్తాను కట్ చేసి ఉంచుతాను మళ్ళీ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటారు లిక్విడ్స్ ఎక్కువ తాగితేనే బెటర్
ఆహా
మ్ నేను జ్యూసులు చేసి పెడతాను ఆ ఈ అ కర్రీ రైసు ఫ్రూట్స్ మ్ ఇంకేదైనా ఆయిల్ ఫుడ్
అవునా
అలాంటివి చేస్తాను. కాబట్టి ఈ టైం లో మొదలు పెట్టాలి నావన్ ఎవరైనా అంతే ఫాస్టింగ్ టైం లో ఏ టైమ్కి మొదలు పెడుతుతే అమ్మో చాలా అంటే చాలా అసలు రెస్ట్ అంటూ ఉండదు. మ్ ఎమ్ మళ్ళీ అవి ఎంత చేస్తామో అంతా ఇంట్లో సదురుకుంటూ రావాలన్నమాట
ఓహో ఇక్కడే ఉంటారా. రంజాన్ కి ఇంటిగిట్ల వెళ్తారా మీరు
ఏ లే లేదు హే అత్తమ్మ వల్ల ఇంట్లోనే
హా అందరు కలిసే ఉంటారా మీరు
వేరే రే ఒక వన్ ఇయర్ అవుతుంది. వేరుబడి అంతే
ఓహో అవునా
మా మామయ్య చనిపోయారు.
ఓహో
వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది. మామయ్య చనిపోయి ఈ మేము ఏర్ వడి వన్ ఇయర్ అవుతుంది అంతే ఇవరీది వాళ్లకు జేసేసి ఆ
హుమ్
హుమ్ మేము వేరు పడడం ఏమో అని పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టంగా ఉంది.
ఆ వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళయితే నీకు అంత బర్డెన్ ఉండదు.
అవును బర్డెన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే వంట చేయడం టైం టైం కి ఇంట్లో పనులు అసల్ అస్సలు వీలు అవట్లేదు తెలుసా!
ఇంక ఈ లో ఫాస్టింగ్ కావట్టి ఇంక ఎక్కువ హెవీ వర్క్
అబ్బో హెవీనా ఈ ఫాస్టింగ్స్ ఎప్పుడయిపో తాయ ఎప్పుడు రిలాక్స్ అన్నట్టుంది. ఆ ఇంకా వన్ వీక్ అయితే అన్ అవును కరెక్ట్ గా ఇంకో టెన్ డేస్ అయితే మొత్తానికి రిలాక్స్ ఇంకా
మ్ అప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళతోటే టైమ్ స్పెండ్ అయితు
అమ్మా ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా అదొక గోస ఉంది. అదే ఆలోచిస్తున్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మో ఆఫ్ టైమ్ ఇంకా ఆఫ్ టైమ్ వస్తే ఇగ పడుకొనివ్వరు ఈ మా
మ్ టూవెల్ వరకే వస్తారు అప్పటి వరకు వాల్
టూవెల్ వరకే అప్పటి వరకు వంట కూడా గాదు వాళ్ళకి టిప్ టీలు పెట్టి పంపిస్తానా మళ్ళీ ఇగ నా వంట కూడా కాదు వాళ్ళు వచ్చేస్తారు. అన్నమాట మ్ అలా ఉంటుంది తిన్నారా మరి మధ్యాహ్నం
ఆ తిన్న సిస్టర్ మధ్యాహ్నం
నేను కూడా ఇప్పుడే తినేసి బయటకి వెళ్ళాను బయట ఆ తినేసే బైటకి వెళ్ళను బైటకి వెళ్ళ సొచిగా ఈ అ వెళ్ళలి ఇ ద తోటకుర కోసుకొని వచ్చి కట్ చేస్తున్నా ఇక కట్ చేసి కాసేపు పడుకుందాం అనేసి కట్ చేస్తునా అలా కాసేపు పరిగితే రిలాక్స్ అ
అవును అంత పని చేసి ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటేనే మంచిగా ఉంట
బాగుంటదమ్మన్నైప్పు నరక అదప్పు నరకంటద మళ్ళ పిల్లలుచ్చ టైమ్కి దస్త
మళ్ళీ ఎర్లీగాని లేస్తారు కదా మార్నింగ్
త్రీ కే ఎర్లి అంట త్రీ కే
త్రీకెలస్తరా
ఉ అప్పుడు లేచి వండద్దా అప్పుడు వంట వీరే
ఆ ఓకే ఫాస్టింగ్ కాబట్టి త్రీ కే మరి నైట్ ఎర్లీగా పడుకుంట తరలైట్ కూడాలైట్
లేవెను
మేడమ్ నిద్ర సరిపోతుందా మరి
సరిపోకునే కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది అస్సలు చేతన అవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు షాపింగ్స్ ఉన్నాయి నాకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ రోజకు నకో ఒక రూమ్ ఏమంటారు క్లీనింగ్ చేసేసుకుంటున్నా
ఓహో
నిన్నొ ఒక రూమ్ అయింది స్టాక్ చేసేసాను రేపు ఒక రూమ్ చేస్తా క్లీన్ చేస్తూనే ఉన్నాయిగా
ఆ
పండగ దగ్గరబతుందిద
ఆ అవును
ఇంకా షాపింగ్ చేయలేదు
ఉ తర్వాత చేస్తారా
చెయ్యాలి పిల్లలకి ఈ రోజుండే ఎగ్జామ్స్ స్టార్ట్ నెక్స్ట్ వీక్ లో అయిపో పోతయి
అవునా
ఇవాళగా అయిపోగానే షాపింగ్కి వెళ్తాం ఏ ముగ్గురు అబ్బాయిలుగా ఇటి వల్లది అంతేం ఉండదు
ఆ ఎక్కువే ఉండదులే అబ్బాయిలది
తబ్బలేది ఎక్కువ కుట్టించడం వేయడం ఇలా ఏమి ఉండదు వాళ డైరెక్ట్ రె తీసుకుంటాయి
మీరు తీసుకుంటారా సారీ ఇట్లా
స నేను సారి ఎక్కువ ప్రిపేర్ చేయను నాకు హ్యాండిల్ చేసడు కూడా రాదు
ఓహో అవునా
డ్రెస్లే డ్రెస్లే గానీ హెవీ ఆ హెవీ వర్క్ ఏం కాదు నా వల్ల కాదు హెవీ వర్క్ కూడా నేను హ్యాండిల్ చేయలేను
అవునా
కజువల్గావును ఇ కొంచెం పార్టీ వేర్ టైప్ లో తీసుకుంటా అంతే
ఓ అవునా సిస్టర్
అంటే మాకు మా సార్ ఎల్ ఐ సి ఏజెంట్ ఆ సారీ ఇట్లా వాళ్ళ ఫ్రూట్స్ ఎక్కువ పెడతరు. మాకు టూర్స్ ఎక్కువ ఉంటయి. కేరళ వైజాగ్ అలా వెళ్తూ ఉంటాం అన్నమాట్ సో పార్టీ వేర్ డ్రెస్సెస్ తీసు కొంటెనే బెట్టర్ కదా
ఆ అవును సరే సిస్టర్ మరె
సరే సర్
డౌట్